హలో
ఎలా ఉన్నావు?
హలో
హలో
బాగున్నావా?
ఆ బాగున్నా నువ్వేలా ఉన్నావు.
నేను బాగున్నాను ఈరోజు ఏం చేస్తున్నావు?
కొంచెం చదువుతున్నాను.
ఏం చదువుతున్నావు?
ఊ ఒక ఆసక్తికరమైన పుస్తకం ఉంది, చదువుతున్నాను.
ఆ పుస్తకం ఎలా ఉంది?
చాలా బాగుంది, చాలా ఆసక్తికరంగా ఉంది.
దాంట్లో ఏముంది.
మంచి ఆలోచనల గురించి రాశారు రచయిత గారు.
కొత్త విషయాలు నేర్చుకుంటున్నావా?
అవును కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాను, ఈ బుక్ చదవడం వల్ల.
చదవడం నీకు చాలా ఇష్టం ఉన్నట్టుంది కదా.
అవును నాకు బుక్స్ చదవడం అంటే చిన్నప్పటి నుండి ఇష్టం.
నాకు కూడా చదవడం అంటే చాలా ఇష్టం.
అది చాలా మంచి అలవాటు కదా, ప్రతి ఒక్కరి అలవాటు చేసుకుంటే మంచిది.
ఖాళీ స సమయంలో ఇంకేం చేస్తావు మరి నువ్వు.
ఖాళీ సమయంలో అంటే కొంచెం సంగీతం వింటాను.
సంగీతం వినడం కూడా చాలా మంచి అలవాటు. నేను కూడా నేర్చుకోవాలి.
అవును మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, కదా అందుకే వింటాను.
నువ్వు ఉదయం తోరగానే లేస్తావ మరి.
అవును సాధారణంగా త్వరగా లేస్తాను. బట్ ఎప్పుడైనా ఒకసారి లేట్ అవుతూ ఉంటది.
ఆహా అది మంచి అలవాటు కదా
అవును ఉదయం సమయం చాలా మంచిది. పొద్దున్న లేస్తే అది కొంచెం మళ్ళీ రోజు మొత్తం హుషారుగా ఉన్నట్టు అనిపిస్తుంది.
నిజమేనండి ఉదయ ఏం చేస్తారు మరి?
లేసాక కాసేపు నడుస్తానండి జాగింగ్ అలా చేస్తాను అంతే.
అవునా నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది కదండి.
అవును నిజమే చెప్పారు.
మీకు ప్రకృతి అంటే చాలా ఇష్టమా?
చంచట్ లు పొలాలు, ఆ పొలాల చుట్టూ నడుస్తు అంటే ఇంకా స్వచ్ఛమైన గాలి అ బాగా అనిపిస్తుంది.
ప్రతిది చూడడం నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆ పచ్చదనం అవన్నీ చాలా బాగుంటాయి.
అవును పచ్చదనం మనసుకి ఆనందం ఇస్తుంది కదండి. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఖచ్చితంగా దాన్ని.
నిజమేనండి అందరు ఇష్టపడతారు.
ఊ చెట్లు గాలి, నిశ్శబ్దం చాలా బాగుంటాయి. మనసు మనసుకు ఎంతో ప్రశాంతత ఇచ్చినట్టు అనిపిస్తుంది.
అవును ప్రకృతి దగ్గర ఉండడం మంచిది. మనకి ఆరోగ్యానికి కూడా
ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు ప్రకృతికి దగ్గరగా నివసించాలని కోరుకుంటారు.
నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవడం కి ఇష్టపడతావా.
ఏదైనా మార్గం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను.
గమనించడం కూడా చాలా మంచి అలవాటు అనుకుంటా కదా?
అవును ప్రతి రోజు కొత్తగా ఏదో కనిపిస్తుంది ఏది చూసినా ఇందులో ఏ ఏదైనా కనిపిస్తుంది ఏదైనా నేర్చుకోవచ్చు, అనే ఆలోచన ఉంటుంది ఎప్పుడు
నీకు నిశ్శబ్దం అంటే కూడా చాలా ఇష్టం అనుకుంటాను కదా?
అవును నిశ్శబ్దం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరితో మాట్లాడుతూ అది ఇది అనుకోవడం కన్నా ప్రశాంతంగా ఉంటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది.
నిజమేనండి అదే బెటర్ మనకు కూడా
ఉమ్ అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
తయంలో ఇంకేం చేస్తావ్ మరి? అవునా ఏం వేస్తారండి
చిన్న చిన్న ఆలోచనలు ఇట్లా కవిత్వాలు లాగ్ గాలా రాస్తూ ఉంటానండి.
అవునా అది చాలా మంచి అలవాటు కదా?
అవును మంచ్ లోని విషయాలు స్పష్టంగా స్పష్టం అవతాయ్
అరేయ్ నువ్వు చిత్రాలు గీస్తావా?
అంటే కొన్నిసార్లు ప్రయత్నిస్తాను బట్ నాకు అంతగా వేయడం రాదండి.
చిత్రాలు వేయడం సరదాగా ఉంటుంది కదా?
ఆత్మకత పెరుగుతుంది అవి గీయడం వల్ల కూడా
అవునండి ఇంకేంటి మరి విశేషాలు, టీ అంటే ఇష్టమా మీకు?
అవును టీ అంటే చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా ఉదయం సాయంత్రం రోజుకు రెండు సార్లు తాగుతన్
కొన్ని సార్లు కాఫీ కూడా తాగుతారా మరి?
కాఫీ కూడా బాగుంటుంది బట్, నేను ఎక్కువగా అంటే టీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటాను.
ఆరోగ్యం చాలా ముఖ్యం కదా మనకి
కచ్చితంగా
ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తారు మరి?
నడక మంచి ఫుడ్డు, ఆ అంటే మంచి ఫుడ్డు తీసుకుంటే మనం ఖచ్చితంగా ఆరోగ్యంగానే ఉంటాం కదా
అవునండి చాలా బాగా చెప్పారు, ఆహారం మంచిగా ఉంటేనే కదా మన ఆరోగ్యం బాగుంటుంది.
అవును చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పు చేస్తాయ్ అని ఊరికే అనలేదు కదండి.
నిజమేనండి మీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది నాకైతే.
నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడుతుంటే.
ఈ సంభాషణ చాలా మంచిగా అనిపిస్తుందండి నాకు.
అవును మంచి మాటలు ఎప్పుడైనా మనిషికి ఆనందాన్ని ఇస్తాయ్ కదా.
ఈ రోజు మీకు ఏమి ఎక్కువ నచ్చింది?
ఈ రోజు నాక్ ఉ ఉదయం లేచినప్పటి నుండి అదే ఈవినింగ్ వరక్ డే ప్రశాంతంగా గడిచిందండి అదే చాలా నచ్చింది ఈ రోజ్
ప్రశాంతత సమయం నిజంగా మంచిదండి మనక్ మనసు ప్రశాంతంగా ఉన్ అంటేనే బాగుంటుంది ఈ రోజు కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా మరి మీర్?
అవును ఒక మంచి ఆలోచ్ నిన్న తెలుసుకున్నాను నేను ఈరోజు
ఏంటో ఆ ఆలోచన నాకు కూడ చెప్
ప్రతి రోజును ఆనందంగా గడపాలి అనే విష్ చన్న తెలుసుకున్నాను
ప్రతి రోజు ఆనందంగా గడపాలి కదా
అవునండి అది చాలా మంచి ఆలోచన
అవును చిన్న విషయాల్లో ఆనందం ఉంటుంది
నువ్వు రోజును ఎలా ప్రారంభిస్తావు మరి
నిశబ్దంగా కొత్త సమయం గడుపుతాను.
అది చాలా మంచి అలవాటు అండి. మార్నింగ్ లేవగానే, ప్రశాంతంగా కాసేపు కూర్చోడం. అనేది చాలా మంచి అలవాటు.
ఇష్టమా
అవును నడక ఎప్పుడూ ఇష్టం. నడిస్తేనే కదా మనిషి ఆరోగ్యంగా ఉంటారు. అన్ని పనులు హుషారుగా చేసుకోగలుగుతారు. సో నాకు నడవడం అంటే ఇష్టం. మార్నింగ్ లేచి నడుస్తాను కూడా.
నిజమేనండి నడుస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. కదా మనకు కూడా
ఊమ్ అవునండి చుట్టూ ఉన్నవాటి నే గమనిస్తానండి
గమనించడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కదా నువ్వు నిశ్శబ్దం నీ ఇష్టపడతావు కదా! మరి నిశ్శబ్దంగా ఉంటే ఏం ఆలోచ
ఏం లేదండి జం జనరల్ గా ప్రపంచం గురించి ఏం జరుగుతుంది. టెక్నాలజీ ఎట్లా డెవలప్ అయితుంది. అనే విషయాల గురించి ఆలోచిస్తాను.
ఉ అప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుందా
అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదాండి ఖచ్చితంగా
నిజమేనండి ప్రశాంతత మనసుకు చాలా మంచి శక్
ఆ అవునవును నీకు ఏ సమయం ఎక్కువ నచ్ తుంది
ఉదయం సమయం అంటే చాలా ఇష్టం.
ఉ ఎందుకు ఉదయం
ఆ ఉదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అండి ప్రశాంతతనే మనకు మనసుకి బాగుం
నిజమే అండి చాలా మంది అందుకే ఉదయాన్ని ఇష్టపడతారు.
గాలి కూడా చాలా చల్లగా ఉంటుంది. ఉదయాన్నే కదా.